విష హలో హలో
హలో
నమస్తే అండి.
నమస్తే అండి.
చెప్పండి
ఏం చేస్తున్నారండి?
ఇప్పుడే తిని కూర్చున్నా అండి.
ఓకె
మీరు తిన్నారా?
ఆ తిన్నామండి.
ఒకే
ఓకే చెప్పండి మీకు మీ విలువైన సమయం నేను నార్మల్గా నా
అంటే మనం ఈరోజు నేచర్ గురించి మాట్లాడుకుందాం
ఓకే
మ్ నార్మల్గా మీకు అంటే ఎలాంటి ప్లేసెస్ కేళ్ళాలని ఇష్టపడతారు
ఎక్కువ అంటే అంటే బీచెస్క్ కే ల్లడం అంటే ఇష్టం అండి కానీ ఎప్పుడు వెళ్ళలేదు రీసెంట్ టైమ్స్ లో ఎళ్ళ ఫస్ట్ టన్ ఫస్ట్ టైం అది ఇంక మరి నెక్స్ట్ బాగా రోడ్ ట్రిప్స్ వెళ్ళాలంటే చానా ఇష్టం
మరి ఎళ్ళర రోడ్ ట్రిప్స్
ఆహా వెళ్ళలేదండి ఫ్యూచర్లో ఏమైన్నా వెళ్తానేమో ప్రజెంట్ అయితే ఇప్పుటికైతే లేదు ఇంకా నెక్స్ట్ ట్రైన్ జర్నీ చేయాలని చానా ఇష్టం
ట్రైన్ జర్నీ చేసే ఉంటారుగా చాలా
చేసను కనీ ఎందుకో నాకు చాల ఇష్టం అండి ట్రైన్ జర్నీస్ రోడ్ జర్నీస్ రోడ్ జర్నీస్ అంటే బైక్ కానీ కార్ గానీ కార్ అయితే ఇంకా చానా ఇష్టం
మ్
అలా నేచర్ ని ఆహ్వాదిస్తూ వెళ్ళడం బాగుంటది మీ కండి మీరు ఎలాగా ఏ మూడ్ని ఆహ్వాదిస్తారు
నాకైతే యడన్న ఒకసారి అడవిలో తప్పోతే అది ఎలా ఉంటుందా అని ఒకసారి ఏక్
ఓకే అప్పుడు జిపిఎస్ ట్రాకర్ పెట్టుకోవాలండి మీరు ఇంగోరికి లొకేషన్ షే షేర్ చేసి మీరు వెళ్తా ఉండాల ఆయన కూడా ఉండద్ లెండి టవర్స్ అక్కడ
అట్ల కాదు అంటే మనం త ప్పిపోయినామని మనకి లొకేషన్ వాళ్లకు తెలిస్తే ఇంగ ఏంది లొకేషన్ ఉండకూడదు మనం తప్పిపోయి ఆడ్ అక్కడ ఆ పులులు అవన్నీ కనపడాలి అప్పుడు భయపడుతూ భయపడుతూ ఆడి తిరుగుతూ ఉంటే
అలా డిస్కవరీ ఛానల్స్కి వెళ్ళండి సరిపోతాది మీరు బాగుంటది హలో హలో హలో వినిపిస్తుందా అండి నా వాయిసు హలో హలో హలో